హలో హలో ఆ హలో
చెప్పండి ఏం చేస్
చెప్పండి ఏం చేస్ స్తున్నారు మీరేం చేస్తున్నారు అంటే ఫెస్టివల్ కదా ఏం చేస్తన్నారు
ఏంలా ప్రస్తుతానికి అయితే ఇల్లు క్లీనింగ్లు ఉండయి
హ్మ్
ఇల్లు క్లీనింగ్లు చేసుకొని ఇంకా ఇంక మార్నింగ్ శ్రీరామ్ నవమి కాబట్టి మార్నింగ్ లేసి ఇంక తలస్నానం చేసి ర పూజ సామాన్లని హ్మ్ పాకం ము వడపప్పు
హ్మ్
ఇవి చేసుకుని పెట్టి ఆర్తిచ్చి టెంకాయ కొట్టు టైం ఉంటే గుడికియేసాలి లేదంటే
హ్మ్
ఇంక జా పండగ లల్ గ టైమింగ్ని బట్ అయితే ఇంకా టేబుల్ క చూడాలండి
ఆ హ్మ్ మేమా ఇప్పుడే క్లీనింగ్ స్టార్ట్ చేసినాము ఇప్పుడే క్లీనింగ్ స్టార్ట్ చేస్ మో బాబు ఉండేది ఇది కదా చేసుకోవాలా నిదానంగా
అంతే లేండి
ఇంకా పాప స్కూ లో ఈ రోజు శ్రీరామనవమి ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ జరిగినాయి. ఇంకా ట్రెడిషనల్ డ్రస్ అవన్నీ ఏసి పంపించి రెడీ చేసి అన్నీ చేసి పంపించినాను.
ఓకే
అయిపోయి సెలబ్రేషన్స్ అఃత
సెలబ్రేషన్స్ కూడా అయిపోయిందా
పెయ్ పడుకోంది హ్మ్
బా జరిగినట్టుంది ఫెస్టివల్ సెలెబ్రేషన్
ఆ ఆ బా జరిగింది సౌం అసం ఎండ్ల
మా దగ్గరా
ఉ
ఈడేమ్స్ సౌండ్ లేదు మీ దగ్గరే సౌండ్లు ఒస్తాండి
ఉహు
ఊ
అ
నేను సైలెంట్ గా పీస్ఫుల్ గా ఉ అది ఇంట్లో పిల్ బయట ఆడుకుం టన్నారవిడ్
ఉ వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ జరపలేదా
సేమ్ లేవండి హై స్కూల్లో అంటే ఇంకా ఈ ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ కదా
అ
సెంటర్ వాళ్ది గాబట్టి ఏం సెలబ్రేషన్స్ ఏం చేయల ఉ
ఉ ఇంతే అండి
ఏం చేస్తున్నారు బాబెం జేస్తున్నాడు
అది చేస్తున్న మండి మీకు ఇద్దరా అండి
ఊ అవునండి ఈ ఇంక మీరు ఎళ్తున్నారా గుడికి
ఆ వెళ్లాలండి తీసుకొని కొంచెం మధ్యాహ్నం టైం లో పొద్దునయితే కుదరదు పొద్దునవి
లైప తినికి వాటికి బాగుంటుంది మధ్యనం అంటే ఇంకా ఎ కంటలు కదా ఆ ఎండకి ఎక్కడ రాన్ అవుతుంది
ఆ అవునండి
న్నిండలకు తిరగాలింటే కష్టం కదా మీకు సాయంత్రం గటా తీసుకొని వచ్చారండి వెళ్ళాలండి
న గంటలకి
అది టైమింగ్ అంటూ ఏం లేదు ఎప్పుడైనా పోవచ్చు దా ఇప్పుడు ప్లేనింగ్ లో అవంతా అయ్యింది ఇంక కనీసం ఒక్క రూమ అన్న అక్కడికిసేాము స చెళ్లామ అంటే ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి ఆడతా తిరగతా పడతా ఉంటారు
అంతలే
వాయిస్ కట్ అవుతందండి
దా సిగ్నల్స్ ఉందండి నాకు
ఏమో వాయిస్ కట్వుతాంది ఇప్పుడ కూడా కట్ట కట్ట కట్టే వస్త ఆ
ఎందకు సిగ్నల్స్ బానే ఉన్నా ఏ
ఏం చేస్తున్నాడు బాబు హలో హలో హలో
హలో
ఆ వినిపిస్తాందా
ఆ అయన చెప్పార
బాబు ఏం చేస్తాన్నాడు
బాబు ఆడుకుంటున్నాడు నేను పొనాప్ నాపాటికి నేను పని చేసుకుంట పాపని నిద్రపోతాంది ఆ సెలబ్రేషన్స్ లో అలసిపో అలసిపోయి వచ్చేసింది అందుకు
సెలబ్రేషన్స్ అంటే
ఆ కోలాటాలు డ్యాన్స్ చేసారు శ్రీరామనవమి గురించి
ఓకే ఓకే పాప పాప కూడా డ్యాన్స్ వేసిందా హలో
హలో
ఆ
చెప్పండి
డ్యాన్స్ ఎసిందా
ఆ ఆ అన్నమయ్య ఆ ఆ సినిమాలో ఒక సాంగ్కకి ఎసింది క్లాసికల్ నేర్చుకుంటాంది కదా ఆ పాప
అంతేలేండి ఏదో ఒకటి నేర్చుకో పిల్లొల్లు అన్నాక ఇంకాండి మీరేం చేస్తున్నారు రేపు శ్రీరామనవమికి
మేం పులిహొర ఇంకా వడపప్పు పయ పనకము అ చేస్తాన్నాం
అ ఇది అదేండి చలి మీడి కొడితే పెడతారంట కదా మ్మ్ మీరు పెడుతాన్నార్ ఆ
నేను మామూలుగా పెడతారంటారు. కానీ నేను వడపప్పు, పానకము మెయిన్ పెడతాను
పెట్టెది
హ్మ్ కొంచం మామిడికాయ తూరుము వేసి దాంట్లో క్యారెట్ తురుము, మామిడికాయ తురుము, కొబ్బరి తురుము, వడపప్పు నానబెట్టుకునేసి ఒక పచ్చిమిరపకాయ ఉప్పు కారం అదేస్తే బాగా ఇష్టం ఉంటుంది దేవుడికి
ఆహ ఓకే ఓకే అరే బాగా సెలబ్రేషన్ చేస్త అన్నారు అనమాట
ఆ అవునండి ఇంకేముంది.
చెప్పాలండి మధేం ఉందండి చెప్పే దానికి
ఆ
సరే
ఉగాది బాగా జరిగిందండి మీకు మీకు
ఆ ఉగాది ఆ
బొప్పట్లు అవి చేసారా బూరెలు
ఇంట్లో అవంతా ఏం జేయాలేదండి మేము మేము మాములుగా ఉగాది పచ్చడి చేస్తాము. ఉగాది పచ్చడి చే సి అంత క్లీన్లు చేసుకొని ఉగాది పచ్చడి చేసి దేవుడికి పెట్టి టెంకాయ కొ కున్నా అన్మాట
మామూలుగా బూరేలు అవి చేస్తారు కదండి.
ఏమో మేము ఎప్ ఎప్పుడు చేసింది లేదండి. ఉగాది అంటే మేము ఇదే ఉగాది పచ్చడి చేస్తాం. చేస్తాము ఆ మామిడి తొరణాలు కాట్టేసి కొని ఇంటి ముందర ఉగాది పచ్చడ
హు
హు ఉగాది పచ్చడి అంటే షడ్ రుచులు ఉండాలి కాబట్టి తీపు ఆ బెల్లం బెల్లము చింతపండ పండు మామిడి కాయ మామిడి కాయ ముక్కలు లో మళ్ల మిరపకాయ మ ప
ఆ
హు వాయిస్ కట్ అవుతా ఉందండి
బాగ వినిపిస్త వాయిస్
నీ వాయిస్ కట్ కట్ అయి వస్తా వుంది
ఉహు ఇప్పుడు
ఇప్పుడు బాగ వినబడతాంది
అంటే లోపల ఉంటాం కాబట్టి
ఆ
సెట్ మళ్లి రాకమ్మ అంటుంది
హు
ఎన్ని చేశారు ఇప్పుడికి
హు ఏంది పద్ద్ లేదు లే చూద్దం మళ్ళీ మళ్ళీ హు
చెప్పాలి ఇంక ఏమైనా చెప్పాలనుకుంటున్నారా
లేదండి ఇంకేం లేదు
నెక్స్ట్ పండక్కీ ఏ ఇంక నెక్స్ట్ వచ్చేది హాల్డేస్ స్ కా ఇంకా ఏం అనుకోలేద దండి ఫస్ట్ స్కూల్ అయితే తర్వాత ఆలోచి చన చెయ్యాలండి యాడికెళ్ళాలి చేస్తా ఇంక ప్రెసెంట్ అయితే ఏం అనుకోవ ట్ల
మ్
పోతే హై హైదరాబాద్ పోవాలి అమ్మ వాళ్ళ ఇంటికే వొ పిలుస్తానే ఉండారు
ఆ
చూడాలండి ఇంక నాకు పనులో ఇబ్బంది ఉంటుంది కదా మ్.. పైగా ఇది ఎండాకాలం ఎండాకాలంలోదా బాగా సేల్ ఉండేది.